హ హలో హాయ్ అడి
అాండి బాగున్నారా
హాయ్ ఆ బాగున్నానండి
ఏం చేస్తుండ్ర వెండలకి బాగున్నాం
ఎండలక ఏంటి ఆ పొద్దున్నే పనంత వేసుకోవడం ఆ పొద్దున్నే పనం తీసుకోవడము ఇంకా ఇక కూర్చోవడం అ ఇంట్లో పన ఎంత అయిపోయిన తర్వాత ఎండలో కేట వెళ్ళడం అవును
చాలా ఇంకా మేమైతే ఈ సమ్మర్ లో ఇంకో వన్ మంత్ అయితే ఆ పెళ్ళిళ్ళ ఉన్నాయి కాకపోతే మేమేం అనుకుంటున్నాం అంటే ఈ సమ్మర్ లో ఇంకా వన్ మంత్ అయితే గెట్ టుగెదర్ పార్టీ ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం ఉంటాం కదా అండి
అవును ఉంటాం ఆ హలో వినబడుతుంద చెప్పండి
పార్టీ చేసుకోవాలి పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నామండి మేమైతే
ఆ మంచిదే కదా సమ్మర్లో అయితేనే ఉ ఏ
ఉమ్
నావి పోయిన ఇయరే అయిపోయింది అది పోయిన ఇయరే చేసుకున్నామండి పోయిన ఇయర్ మే నెలలో మే నెలలో అయితే ఎవరికి వాళ్ళ అయిపోయినాం కద ఇగ ఒకరి దగ్గర కొన్నీ నెంబర్ స్ ఉండే ఉంటే అతను ఏం చేసిండు అందరు నెంబర్స్ పట్టుకొని అందరికి ఇన్ఫార్మ్ చేసిండు ఇలా మనం గెట్టుగెదర్ పెట్టుకుందాము అది ఇద్ దనేసి సార్ వాళ్ళు మేడం వాళ్ళకి అందరికి ఇన్ఫార్మ్ చేసి నిన్నట్టు చేస్తే ఒక రోజు పెట్టుకుందామని అందరూ కలిసి మా ట్లాడుకున్నాము ఇంత ఇంత వంటలు ఉంటాయి కదా వంటలు గూడా ఇంత మేము డబ్బులు అందరం కలిసి వేసుకున్నాం మనిషికి ఇంత ఇంత మాక్ టూ థౌజండ్ పడ్డాయి మనిషికి ఆ ఇంత ఇంతని ఆ అంత్ త బడ్డాయ్ అయితే సారు వాళ్ళకు సన్మానించాలి కదా సారు వాళ్ళకు స షాల్వాలు చిన్న చిన్న గిఫ్ట్లు
అవును
అట్లా ఏసి మేము ఏర్పాటు చేసుకున్నాము మంచిగా జరిగింది బాగా జరిగింది
మేం చేసుకున్నప్పుడైతే ఇప్పుడు కోకా ఐద ఆరుగురం కలిసి ఒకక్కడ కూర్చున్నాం కూర్చొని గెట్టుగెదర్ ఏర్పాడి చేసుకుందాంమా అని అనుకున్నాం ఫస్ట్ ఒకరికి ఆలోచన వచ్చింది ఆ మాట్లాడుకొంగనే అందరికి అందరికిీ గ్రూప్ నెంబర్స్ లే ఉండేవు కదా ఇగ అట్లేం కాదు నా దగ్గర నా దగ్గర నా ఫ్రెండ్స్ పది మంది ఉంటాయి నా క్లోజ్ ఫ్రెండ్స్ నీ దగ్గర నీ ఫ్రెండ్ పది మంది ఉంటాయి ఇట్ల అందరియి మీ మీ దగ్గర క్కేళ్ళి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసుకొని మన బాగున్నామా మనం ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుందాం ఇట్లానీ మాట్లాడుకున్నాం ఇదంతా ఒక గ్రూప్ గా తయారు చేసుకున్నాం వాట్సాప్ గ్రూప్ మేము అ
ఉమ్ అట్
వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకొని ఒకసారి గ్రూప్ కాల్ మాట్లాడుకున్నాం అందరం ఎప్పుడు పెట్టుకుందాం ఉమ్ గ్రూప్ కాల్ మాట్లాడుకొని ఎప్పుడు పెట్టుకుందాం ఎలా పెట్టుకుందాం మన టీచర్స్ ని పిలుద్దామ్ మన సార్లు మన చిన్న తన బడి అని ఒక ఫంక్షన్ల్ మాట్లాడుకున్నాం అండి ఫంక్షన్ ఫంక్షన్లు మాట్లాడుకొని ఇక పెద్ద ఎత్తున వేసుకున్నాం మనిషికి రెండు వేల రూపాయలు వేసుకొని మేము అప్పుడు ఎంత అంటే స్ట్రెంతత్ వన్ థర్టీ
వన్ థర్టీ ఆ
వన్ థర్టీలో ఒక వన్ ట్వంటీ మెంబర్స్ వచ్చిండ్రు
అందరు రారుగా వీలు కుదిరేదు మళ్ళీ హస్బెండ్లు కూడా కొందరు పంపిచ్చారు
ఆ పంపియరు కాకపోతే మా దానికి వన్ ట్వంటీ వరకు వచ్చిండ్రు అప్పుడు సార్లకి ఆ వన్ ట్వంటీ వరకు వచ్చిండ్రు వస్తే సార్లకి సాల్వాలు గిఫ్ట్స్ భోజనము పొద్దున ఎక్కడెక్కడ నుండో వస్తారు కదా మన ఫ్రెండ్స్
అవున ఎక్కడెక్కడి నుంచో వస్తారు
కి పొద్దున ఉదయం టిఫినీ వాళ్ళకి అరేంజ్మెంట్ వాళ్ళకి స్నానాలకి గదులు అన్ని ఏర్పాటు చేసుక్
ఎన్ని ఏర్పటు హ్మ్
అన్ని వేసేసుకొని పొద్దున ఉదయం టిఫిన్ తో సహా సాయంత్రం మళ్ళీ టీ వరకు
టీ వరకు
ఆ టీ వరకు మొత్తము బయటనే ఆర్డర్ చేసుకున్నాం భోజనం ఇక వంట లేద ఏం లేదు వంట చేసుకుంటుంటే మళ్ళీ టీవీలతోనీ మాట్లాడేది మిస్ అయిపోతాం బయటనే ఆర్డర్ పెట్టుకొని ఆటలు పాటలు వాళ్ళ మన చిన్ననాటి గుర్తులు అన్నిీ అన్నీ ఒకసారి నెమరేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసుకున్నాం మరి మీరు
మేము స్కూ లోనే అరేంజ్ చేసుకున్నాము మా స్కూల్ ఉంటది కదా హ్మ్ స్కూ లోనే అరేంజ్ చేసుకున్నాం దాని పైన దాని ఆ అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటది కదా ఎట్లాగో గ్రౌండ్ అక్కడ టెంట్ ఏస సి యా మంచిగా స్టేజ్ తయ తయారు చేసిన మగవాళ్ళ బాయ్స్ అందరు చేసేసి ఇంక ముందు స్టేజ్ ముందు చైర్స్ ఎస్సీలు కొన్ని ఇగ అందులో లేడీస్ మేము అందరం కూర్చున్నాము సార్ వాళ్ళని మేడం వాళ్ళని పిలిపచ్చినాము ఇంకా చిన్నప్పుడు ఇగా జరిగిన మెమోరీస్ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా వచ్చి ఇక స్టేజ్ పైన చెప్పుకోవడం మేమి ఇలా ఉండే ఆ ఇలా ఇక్కడ నుండెళ్ళి ఇంతవరకు ఇలా అయ్యామంటే సారు వాళ్ళ వల్లనే అయ్యాము మామూళ్ళు ఆ రోజు కొట్టిన్రు అని బాధపడుకుంటే ఈ రోజు మేమి ఇంత ప్రయోజ ప్రయోజకులం కాకపోయే వాళ్ళం అని స్టేజ్ మీద చాలా స్పీజ్ ఇచ్చిండ్రు అవును ఒక అతను రమేష్ అనే అత అతను ఊకే బడికి రాకపోోయేవాడు ఆ అయితే అతని సార్ బాగా కోడుతుండే బాగా కోడుతుండే బాగా కో డుతుండే చాలా కొడుతుండే కానీ లాస్ట్ కి చదువు కూడా చక్కగా రాకపోతుండే ఇప్పుడు అతను బ్యాంక్ ఎం ప్లాయ్ అతను అతను ఆ అతను స్టేజ్ మీద చాలా స్పీచ్ ఇచ్చిండు ఏడ్చిండు కూడా కళ్ళకి నీళ్ళు పెట్టుకున్నాడు
అదే చదువు ఎవరిని వరించాలో ఎప్ ఏప్పుడు వరించలో అంతా మన చేతులనే ఉందిరా మనము పిల్లల్ని బుజ్జోగిచ్చేంతసేపే బుజ్జగించాలి చదువు పట్లో చదువుకాడికి వచ్చేసరికి మనము వాళ్ళను ఒక స్టేజీకి తెచ్చుకోవాలి మన పిల్లలు మనకన్నా బాగుండాలి అని ప్రతి తల్లిదండ్ర్రి కోరుకున్న ఇప్పుడు వాళ్ళకు అన్ని పెట్ ట్టాలే అన్ని అడిగిన కొనియాలి కానీ చదువు పట్ల మాత్రం బాగా స్ట్రిక్ట్ గా చూసుక్
అవునా
ఆ అబ్బాయి ఎంత ఏడిచిండాంటే వా అ తను చూడు
అదే కదా ఇప్పుడు అతను గవర్నది బ్యాంక్ ఎంప్లాయీ అయితే సార్ కన్నారు ఆ రోజు రజు మీ మాటలు మీ తిట్ మీ కొట్టడం వల్లనే నేను ఇంత ప్రయోజకుని అయిపోయినా అనేసి చాలా మా దాంట్లో అందరి రూ మంచి పొజిషన్ లో అయింరు కొంత మంది కాలేరు ఇం హౌస్ వైఫ్ లాగానే కానీ అయిన కాడికి మాత్రం చాలా అయ్యండ్రు ఒక ఆమె అయితే
ఆ.
కలెక్టర్ ఆఫీసులనే తను ఏమో మరి పియగానో మరి ఏమి చేస్తుందో కానీ తను ఆమె ఆమె బెస్టెస్ట్ ఫస్ట్ నుంచిళ్ళి మంచిగా చదువుతాది అన్నట్టు ఆమె స్వీజ్ ఇచ్చింది చాలా చాలా రకాలుగా
మా దగ్గర అయితే స్పీచ్లు వాళ్ళ గాత మెమోరీస్ అట్లా అన్ని వాళ్ళ జీవితం ఎట్లా సాగింది మళ్ళీ మేము ఎట్లా చేసినామంటే మా స్టూడెంట్లు అప్పుడు గెట్టుగెదర్ పెట్టుకున్నానికి మాకు ఒక ఆలోచన అచ్చిందిరా ఏమంటే ఒక బ్యాంక్ ది అకౌంట్ తీసుకున్నాం మేము అకౌంట్ తీసుకొని ఆ తీసుకొని ఆ అకౌంట్ లో మీకు దోచినంత రెండు వందలు వేస్తారా మూడు వందలు పంపిస్తారా నాలుగు వందలు పంపి స్తారా నెలకింత ఎవరైనా పంపేని పంపయకపోను వాళ్ళు ఇష్టం అట్లా వేసినాక అది జమ జమ కదా అమౌంట్ మన దాంట్లోనే ఇగ మన ఫ్రెండ్స్ దాంట్లోనే పిల్లలకు పెళ్ళలే కానీ మ్యారేజేసే కానీ అందుకేలే తీసి పెడతాం ఇప్పటికే ఇప్పటి వరకు
బాగుంది ఈ ఐడియా ఎవరికి వచ్చిందో
ఆ నమ్మాకు అచ్చింది ఇట్లా చేసినాం ఇగ చేస్తే అందుకేలే తీసి పెడుతాం ఏ ఒప్పుకున్నారు మా దాంట్లో ఒప్పుకొని ఒక్కరే కాదు అక్కౌంట్ కు ఇద్దరు నా ఇద్దరు జాయింట్ అకౌంట్ తీసుకున్నాం అన్నట్టు
ఆ
సుకొని వాళ్ళతోటి ఈ నెల డబ్బులు పంపలే కదా పంపి ఎవరైనా పంపలేదు అనుకోన్నా ఇప్పుడు నేను నా నేను ఒక యాభై వేల జీతం చేస్తున్నా నేను ప్రతి నెల ఓ రెండు వందలు మూడు వందలు పంపిన ఈ నెల పంపలేదు అడగడానికి మొహమాటం ఏం లేదు ఏమై
అవును
పంపలేదు కదా అని ఇట్లా అడిగితే వాళ్ళు పంపయగానే అవి అట్లా జమ కాగానే ఎవరికైనా పెళ్ళళ్నే కాదు రా మా దాంట్లో ఎవరికైనా ఆపద అచ్చింది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు హాస్పిటల్ పోదామంటే అందుకేలే తీసి ఇస్తాం
బాగుంది హ్మ్ ఐడియా బాగుంది
ఆ మా దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నాంరా
హ్మ్
అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో జమ అయిన డబ్బులన్న ఈ గెట్ టుగెదర్ లా కొన్ని మీ గిలినయి అవి కూడా అందులోనే వేసుకున్నాం మళ్ళా వాళ్ళకి రిటర్న్ ఇవ్వలే మేము
అవునా
అందులోనే వేసుకున్నాం ఏ అమౌంట్ వచ్చినా కూడా బ్యాంకు లో బ్యాంక్ చూపెడుతుంది కదా మేము తినిండేది మీరు లేదు
ఆ
ఆ అందులోకేళ్ళి తీసి ఇవ్వండి అన్నట్టు మొన్న రీసెంట్లీ మా దగ్గర ఒక ఒక వాళ్ళ ఫాదర్ చనిపోతే అందులోకి వెళ్ళి థర్టీ థౌజండ్ తీసి ఇచ్చినాం
హ్మ్
సడన్ గా ఎవరైనా ఇస్తారా థర్టీ థౌజండ్ మన దగ్గర ఉన్నది కాబట్టి హ్మ్ హ్మ్ ఆ పనికోస్తాది అట్లా అది ఒకటి మన దగ్గర ఉన్నది అనుకో ఆలోచన ఇప్పుడు మీరు కూడా పెట్టుకుంటే ఇలా ఇట్లాంటివి మాట్లాడుకుంటు
మాట్లాడుకోవాలి మాట్లాడుకొని ఫస్ట్ జాయింట్ అకౌంట్ వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి ఆ వాళ్ళని ఎన్నుకొని తర్వాత మాట్లాడుకొని పెట్టుకోవాలి బాగుంది ఇది. అర్జెంట్ అవసరం లో డబ్బు అవసరం ఉంటాది. కదా అప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు బాగుంది చాలా బా